హ్ అయితే శ్రావణ్ కూడా అం టంది గాదా ఈ ఎంగేజ్మెంట్ కు పెద్ద అల్లా పెద్ద మామా పెళ్ళి ఆప్పుడు కూడా పోలేదట
ఆ అలోల్లి అయింది అట గదా
ఆ గొడవ బాగాయిందట చూసుకో ఇగా అప్పుడు కూడా గొడవ అయి స చచ్చిపోయింది. అది ఇది అని ఇంకేటియో మాట్లాడుకున్నరట అ ఇన్ని రోజులు గలవ దాటలేదు మేము పోలేదు. హా ఇగా ఇప్పుడు కూడా పో పోతమో పోమో అంటే మరి మాట్లాడిర్ర ఆడబిడ్డకు కట్నం గురించి ఎట్లా అని అంటే ఎంగేజ్మెంట్ కు మాట్లాడదం అనుకుం టనం ఇగా లాస్ట్ ఎంగేజ్మెంట్ కే ఫిక్స్ అయితానో పెండ్లికి పోతాం ఫిక్స్ కాకుంటే మాత్రం ఇగ గంతే ఆయన పెళ్ళికి ఇయన పెళ్ళికి రాలే ఇగ ఇ ప ఈ దెబ్బ తొటి కతమే అది ఆటు ఇది ఇటు కె మేం కూడా ఎవ్వరం భోము అని అంటాడు
ఆ హ్
హ్
ఎంత అ చేయాలి గాదా ఉన్నది ఒక కొట్టే కాబట్టి ఇయ్యాల్సిందే వాస్తవానికి పాపం
అప్పుడు పెద్దైన పెళ్ళి అప్పుడు పెడితేనే అయిపో అప్పుడు ఎందుకంటే బంగారానికి తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి ఆ ఆయన ఒక ఒక్క చిత్తం గుడా చేసుకున్న అయిపో ఆయన ఒక్కందన్న పెట్టుకున్నాడు. కూడా చేసుకున్న అయిపోవు గాని ఇడు చిన్నైన పెళ్లి రాకా ఇట్ల జుత్తే ఇప్పుడు ఫుల్ రేట్ అయే
ఆ ఆర ఏకరాం పొలామ్ తీసుకున్నామని అంటూన్నారు గాదా ఏమే అప్పుడే అంత ఇంత పెట్టి సప్పుడేకుంటే అయిపోవు గాని అప్పుడు పెట్టినాం గాదా ఇప్పుడు కొంచెం ఇత్తమే అట్ల ఎట్ల కవర్ చేసుకుంటే సప్పుడే ఉండు కావచ్చు. కానీ అప్పుడెమో నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోలేదుటగా
మాట్లాడుకోలేదాట గొడవలు పెట్టుకున్నడట చచ్చిపోయింది. మాకు అసలే లేనే లేద అన్నడట ఇ ఇల్లా పెద్ద నాన్న బిడ్డాను తీస్ ఇసుకపోయే మంగళారతి వట్టిచ్చు ఆట
ఆ ఆ
ఉమ్ ఇగ లాస్ట్ కి ఐదారు సంవత్సరాల తర్వాత ఇగ గప్పుడు పోయి కాలు పట్టుక్ కున్నట్టుగా మాట్లాడిర్రట.
ఆ హా
ఉమ్, అంటే మరి వాళ్ళు తెచ్చుకుంటలేరా వాళ్ళవ్వగారి ఇంటికాంచి, మా అమ్మకు అంత అధికారం ఉండదా? మా మమ్మీ కొట్లాడేంత లేదా? నిన్ పోతా అంటే అన్ అందరా మా ఇంటి సుట్టోలందర్ నువ్వు పోవద్దు నువు మాట్లాడోద్దని అంటారు నన్ను అంటాంది. అంటే మరి నువెట్ అడుగుతవు ఇప్పుడు నీ అవ్వగారి మీద నీకు ఉంటది కొట్లాడేటట్ ఆవ్వవ్వ గారి మిద్ ఆమె కొట్లాడాలె గానీ, మధ్యలో నువ్వు కొట్లాడే హక్కు వాళ్ళవ్వ గారి మీద కొట్లాడే హక్కు నీకు ఉండదూ. రేపు నీ తమ్ములో ని ఆ నీ తమ్ముళ్ళోత్ పెండ్లీలు ఐతే నువు కోట్లాడు. పో ని అవ గారి మీద కొట్లాడుకో నాకు అంత గాలి ఇంత గాలి నువ్వు కొట్లాడుకోమని నేన్ అన్న ఉమ్ అందర్ గట్నే ఆంట్ టారు ఇగ అందుకే ఏం మాట్లాటలేన్ నేన్ గుడా సైలెంట్ గనే ఉన్నా అని అంటంది
ఊ
మరి అమ్మాయితోటి మాట్లాయినవా అమ్మాయి ఎట్లుంది అదిదంటే అమ్మాయి చూలే నేను అమ్మాయిని చూపించలే నాకు అమ్మాయితోటి కూడా మాట్లాడలేదు నాతోటి సరిగ్గా మాట్లాడనే మాట్ ట్లడారు అది ఉంద్ చెప్తాంది
ఆ హ వాళ్ళ పెద్దత్తమ్మ మంచిగుండదాట ఏడ్ క్లోజుఉన్న అట ఆ ఇగ ఓ చిన్న ఏడకుండా మంచ్ ఉంటడంట ఇప్
ఇలాద్ గుడా ఆ ఊరే ఏ పటుకే ఇద్ ఇద్దరదొకటయ్యే సరికి తెలిసిపోతంది అన్నట్ ఇక వేర్ వేరయితనేమో ఏం కాకపోవు ఆట్టే ఇబ్బంది అయితంది
ఆహో
ఇప్పుడు ఏమైనా ఆడపిల్లే కదా వాళ్ళ ఇవ తెచ్చుకుంటాంది కదా మరి వీళ్ళకి ఆడబిడ్డ ఉన్నది కదా మరి కాకపోతే ఆమె లక్ష అడిగిన సరే వాళ్ళు యా యాభై వేలు ఇచ్చినా ఆమె కొంచెం తృప్తే కదా
ఆ తృప్తే
ఆ మరి మొత్తానికి మొత్తమే అట్లా చే సచ్చింది బతికింది అన్న మాట రావచ్చన్నా అట్లా ఒక్కదే ఆడపిల్ల లేనోళ్ళు లేక వాళ్ళు ఉండి అ లా
ఏడు
ఉం మరి అదే ఇప్పుడు వాళ్ళ పెదనాన్న బిడ్డ అంటే ఇప్పుడు ఈమె కి ఎన్ని విధాలుగా పెడతారు ఎన్ని విధాలుగా చేత్తారు మరి
ఆ
కాకపోతే అంతలా కొంచెం అంత పెట్టు అంతే కుప్ప పెట్టమనైతే ఏమంటలేరు కదా
అదే అదే ఎంతో కొంత పెట్టాల అన్నట్టు సుకోవాలా చేయించుకోవాలి అవుతాడు కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తే పద్ధతి కాదు కదా అది ఉన్నది అలిగి పోతారు ఎవరైనా పోతారు కాబట్టి తీసుకొచ్చుకని కొంచం బతిమాడలి గింత అన్న గాడ గింత ఇత్తము మరి మ దగ్గ దగ్గరెల్లుగలలేద అని ఏదో చెప్పుకొని బతులాడుకుంటే అయిపోయేది అంత
హు అట్ల చేయక ఇట్ల చెత్తాల్ ఇగ ఆమె ఎట్లయిన వత్తే అడుగుతది కదా, అసలు పిలువకుంటుంటే ఏ అడగదు ఏద్ చేయ్యదు. దు కదా అని, మా అంటె నాల్రోజులైతే మర్ష్పోతరు కదా అన్నట్టు అనుకుంటార్రు వాళ్ళు కాని, ఎప్పటికది మనుషులో గుర్తుంటది అనే విషయం వాళ్ళకు
అర్థం కాట్లెదు మొన్న వాళ్ళ భార్యలు కూడ తెచ్ తెచ్ కుంటరు కదా అమ్మగారింటికానుండి, వాళ్ళు లెక్క కాదు నాక్ కనీ వాళ్ళక్ ఆనిపియ్యాలె. కొంచం అన్న
గ విడిపోయేదే గట్లా. చాన వరకు చాన మంది అట్నే ఉన్నది, ఆడబిడ్డలు ఉనోళ్ళది ఆ బాధ, ఆడబిడ్డలు లేన్ ఒళ్ళది ఈ బాద అన్నట్టున్నది.
ఉమ్
లేనోళ్ళో ఉమ్ లేనోళ్లనో బయటోల్లన్ బతిలాడి తీసుకొచ్చు కునుడు అయితాంది.
ఆ ఉన్నళ్ళనేమో పక్కకి నెట్టుడే అయితాంది.
ఉమ్ అట్లుంటది. ఇన్టీ స్టోరీ
ఏముందీ ఇంకా?
ఇంకొక కాలు ఉన్నది, ఇంకొక కాల్ అయితే అయిపోతది.
ఉమ్ హు, మామూలుగ చెట్లేమన్న పెడ్త్ తర పండ్ల చెట్లు, మిరపకాయ అంటె మంటగద కూరగాయల చెట్లు గిట్ల, ఏమన్నా పెడతరా ఇంటి దగ్గర?
ఆ ఇంటి దగ్గర ఏం కూరగాయ చెట్లు ఏమ్ లేవు. మాకు మేకలు బాగా మా ఇంటెమ్మటి వాళ్ళకు చాన మేఖలున్నయి. వాళ్ళు గట్టేసుకోరు మే అసలు ఏవదన్నా ఒక పూల చెట్టు పెట్టుకుంటేనే మొత్తం దిని అంత ఆగమాగం చేస్తాయి ఎందుకు మరికి ఇట్లా మేకలు చెట్లు తింటానే మీరు చెవటి మేము పెట్టుకోవాలన్నాం వద్దా అది ఇద అని అంటే ఇక మస్త్ లొల్లికీ లేస్తది ఆమె ఇక లొల్లి పెెట్టి పరారు గోడ కట్టుకోరి సుట్టిది కట్టుకోరి సుట్టాది కట్టుకోరు అని మాట్లాడుతది
అవునా అ తెచ్చినట్లున్నారు కదా జాలా
వాళ్ళ ఇంటి చుట్టుకా
ఇంటి చుట్టుగా మన ఓన్లీ వాటి వరకు గానే తీసుకొచ్చారు నిన్న చూసినా నేను మొన్న మామూలుగా చాలా ఆటో నిండా సమాన్ తీసుకొచ్చారు మొన్న సాయంత్రం బానకా ఇు అ అది ఇంక ఏంటంటే పెల్ల మ ల్దచ్చరు మ శాప విట్లా మ ఓపనింగ్ జస్త సర రా అని డౌట్ వచ్చింది కనం షాప్ ఓపెన్ చేసి రెండు రకాలు కాదు కదా అనే
కాదు కాదు ఆ షాపు వాళ్ళ కొంత పని చేయదు వేస్ట్ యే
వేస్ట్ అయ
హమ్ ఈ ఫంక్షన్ ఫంక్షన్ల రెండు ఫంక్షన్లు ఉన్నాయని ఫంక్షన్లు మందాం అని అలా చేసారు తప్ప
ఉహు
ఇప్పుడు వీళ్ళు కూడా పెళ్లి షాపింగ్ కూడా కాసంపు లేదాంటనే చేసి రంట
అవునా ఒకసారి వెళ్ళాలి హమ్ ఒకసారి వెళ్ళి బ్లౌజులు ఇట్లా చూసుకోవాలి ఏమన్నా బ్లౌజులు మంచిగా ఉన్నాయా అది ఇది అని
ఒక డబ్బులు అన్నీ డబ్బులు పడ్డాక పోయోదాం ఒకసారి
ఉమ్ పోదం పోయి మామూలులు కోస్టులో అయినా కూడా మంచిగా ఉండేటట్టు కొంచెం పర్లేదు అన్నట్టు తీసుకుంటే సేమ్కా సారీస్ అట్లా తీసుకుంటె బాగుంటాది కదా ఎటన్నమైనా కట్టుకోవచ్చు
హమ్ శారీస్ కాకున్నా ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసుకోవడానికి ఏ ఈ వంద రూపాయల డ్రెస్సులు కూడా ఉన్నాయి మంచిగా హ్మ్మ్ హ్మ్మ్ ఏదో ఒకటి ఒక ఒక్కసారి పోయి చూసి వచ్చినామంటే నెక్ట్ సారి పోవడానికి మంచిగా ఉంటాది కదా
అదే అదే
అద పోయినంత కుత్తా రాకుండా ఏదో షాపింగ్ చేసి వస్తే
పిల్లలకి కూడా ఏమన్నా తీసుకుంటా పిల్లలకు కూడా బట్టలు ఏం లేవు పాపం తీసుకోవాలి అన్నీ వేసిన వైతాన్ని ఏం చక్కగాలేవు తీసుకోవాలి వాళ్ళకి కూడా
ఇంకాదే మా సార్కి కూడా బట్టలు లేవు మొన్నన్న చెక్కు రాసి ఇచ్చిందట అని తీసుకుపోయాలి ఎటు నగరని దగ్గర ఏ చెప్తారని పోయిండు అవి అకౌంట్ లో పడితే డబ్బులు అవి పడ్డాక తీసుకొస్తా తల్యాన్ లెనిన్ బట్టలు ఆయన కూడా బట్టలు లేవంటనే వసలే
చూద్దాం
ఉ అదే అక్కడికి పో
తీసుకోవాలె అసలు బర్తమ ఇబ్బంది అవుతుంది ఈ మధ్యలో ఇంకా పెళ్ళిళ్ళు ఏం లేవుబట్టి సరిపోయింది కానీ చాలా పెళ్ళిళ్ లాంటి ఎవరు నచ్చింటే వాలో ఇక కష్ట ఇస్తమా అస్సలు పిల్లలకిస్తానికి కూడా
అట్నే కావాలి ఇగ ఈ ఎండకి అసలకి పిల్లలకు అమ్మాయి అయితే ఏమైనా కాటను కాటన్ అని ఏమైనా రెండు కాటన్ డ్రెస్సులు తీసుకుంటే అవే వేసుకుంటాంది ఏ పెళ్లి ఇవనా ఫంక్షన్వి అయినా నాకు అవి ఇవదు కుడుతనే నాకు వద్దు అని ఊకి ఇవ వేసుకుంటాంది కాటనియె ఒక రెండు మూడు నాలుగు వే అసలు
ఆ అదే తీసుకోవాలే బాగుంటది ఈ రెండు నెలలు ఎండాకాలం వెళ్తది కదా అవి తీసుకొస్తే
హుమ్మ్ అందరు ఐస్ క్రీమ్ చేసుకుంటాన్రట ఫ్రిజ్ ఉన్న వాళ్ళంతా
రెడీ చేస్తుండే మా ఫ్రిడ్జ్ గడ్డలు కడతా ఉంటది అంటే మొత్తం టమాటలు కూరగాయలు పెడితే గడ్డలు కడతాయి కానీ వాటర్ పెడతే గడ్డలు కట్టదు అదో స్పెషాలిటీ మా ఫ్రిడ్జ్ ది
ఎందుకట్ల మరి
ఏమో తెలియదు చూయించినం అంటే ఇగ దాన్ని చూసి ఎందుకులే వాటర్ మనకు కూల్ అయితే చాలు కదా అని చూస్తాం బాగా ఒక ఐదారు రోజులు అయితే గడ్డ బాగా గడ్తదిగని టమాటాలు పెడితే ఈరోజు పెడితే రేపు రాన్ కు టమాట మొత్తం గడ్డ అయితది అన్న మాట అట్లా బాగా ఏమన్నా వేరే వేరే పెడితే అట్లా అయ్యిద్ది కాని పాలు పెట్టిన కూడా అయ్యేది ఇన్ని రోజుల్ ఇగో ఇక ఇప్పుడు పాలు ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఏం ఉండట్లే కదా అడికాడికి వాడుతున్నాం కాబట్టి తక్కువనే ఉన్నాయి ఇంకా అవి కొన్ని పెడ్త్ తను కొన్ని పొంగి పోయి కనపడ్తె బావున్నా చెప్పు ఏమోదాన్ని ఆటోమేటిక్ గా మొత్తం అదే అడ ఆప్షన్స్ బంద్ అయినాయి కాబట్టి ఇక ఏం ఏమైనాఅయిందో తెలియదు దాంట్లో హుమ్మ్ పట్ కొత్తది దీసుకోవాలని అనుకున్నాం గానీ ఇప్పుడు కొత్తదానికి చాలా రేటు మొన్న వేరే వాళ్ళు తెచ్చిర్రు పన్నెండు వేలంట తీసుకుంటే అయిపోవ్ అనిపి కానీ ఏమో ఇగ తర్వాత తీసుకుందామని చూస్తానా
ఈఎంఐలు తీసుకుంటే ఇగ నెల నెల కడతాం కాబట్టి ఆ అది అంత అర్దం కాదు ఒకటే సారి పన్నెండు వేలు కట్టి త్యావల్లంటే మన వల్ల కాదు
మన వల్ల కాదు
అట్లఇబ్బంది అయితది
రేపు శ్రీరామనవమి పండగ కదా ఏమైన్నా చేస్తున్నారా అలకడం లాంటియి
ఏం లేదు ఇగ మొన్ననే అలికినాం కదా ఉగాది పండుగ వస్తాది అని ఇక రేపే ఇల్లులు కడిగి కడపలు కడుక్కొని రేపే ఇగ అంతా
అవునా మా వెనుక కూడా కొంచెం అలుకుదాం అనీ ఉన్న దుబ్బ దుబ్బ ఉన్నాయి అలకుదాం అని చూస్తా కాని మట్టి గిట్ల ఏం నానబొయలేదు నీకు గుర్తుకున్నది రేపు పండగన్న విషయం ఉనా మా ఊళ్లో ఏడిచినట్టే ఉంటది పండగ
ఆ ఎంత సంతోషము ఏమి ఉండదు కదా అని
సర్పంచ్ వచ్చిండు కదా బాగుంటదా అని చూద్దాం అని ఎగ్సైట్మెంట్
అబ్బో కొత్త సర్పంచ్ ఎక్కంగానే ఒక్కళ్ల పాణం పోయింది ఆ ఊళ్ళో మొత్తం అదే టాపీకు సర్ కొత్త సర్పంచ్ ఎక్కడం ఏంది పోవడం ఏంది అని జోగ్ జేసి తిరు ఇంకా ప్రమాణ స్వీకారం చేయ ముందుకే గట్లయింది గట్లయింది గిదే నా సర్పంచ్ కథ అని
ఇంగా కొంతమంది అంతేలేగాని
ఇగ వాళ్ళకు నూకలోడిసి చనిపోయిన దానికి ఇగ అది ఎందుకులే అనడం గాని
ఆ అనందుగాని కొంతమంది అంటారులే వాస్తవానికి అంటది ఇట్ల అయినందుకు ఎట్ల అయిందని అంటారు గానీ వాళ్ళకి ఆయుష్ అంత వరకే ఉంది అంత వరకే బతికిళ్ళు అనుకోవాలి గాని మనం పాపం ఒక మనిషి మీద పెట్టొద్దు అట్లా
ఏ తప్పులేదు పాపం తాను చనిపోవడం
గోరం పాపం